హలో! ఆ ఏదో చెప్తా నిన్న మీ ఏంది?
ఏం చెప్తున్నాను, మధ్యలో మా బాబు. మీతో మాట్లాడకపోయింది గాలికి.
ఆ నేను కూడా మర్చిపోయినా, మూవీ చూస్తా. ఎన్సబా బానింది
ఆ ఏం మూవీయా
ఏది విత్ లవ్ వంట అది ఇన్స్టెల్ అయితే బలే వస్తది చ రీల్స్
నేం కూడా చూడాలి దాన్ని ఆపిల్లు చెప్ చెప్పి చెప్పి సంపాసిన చూడమే చూడమే చూడమే అని
ఆ బాన్ బోన్దంట మూవీ ఏమో ఆ రీల్స్ లో కూడా అబ్బా సావ దబ్బుతున్నారు రీల్స్ అవే వచ్చి చి
రీల్స్ ఏం రాలాగాని ఇప్పుడని హరి కానే చేయ్యొచ్చు చెప్పు చెబ్బు చెబు అంటుంది ఆ ఉన్నావా
ఆ
ఉన్నావాన్నా
ఉన్నా ఉన్నా ఈడ బ్రిడ్జ్ మీదక్ వచ్చున్నానా ధైమన్ కొంచెం దీయ్ మి కూచ్చుంట చేయ్ వేసుకొని అంటే ఆమ్మి జరగలే
అమే రూమ్లో తెగగదా
రూమ్ లో కాదు బ్రిడ్జ్ పైన ఉన్నాము ఏంజేస్తాము ఎ చేయలేం కదా సెగయినా ఎంఐయినా
ఆ
ఆ
ఇక్కడ మాకే ఎవరోజు చెప్పిన అనిగిపోతుంది
హూ
మాకే ఎవరో చెప్పినట్టు సమర్లు కక్కిపోదనియ్యాడా అ టున్న
హ్మ్ ఇడ గూడ రూము ల్లో కూడా సెగ ఇంకా కొద్ద
మేము జెంట్స్ కెంత పెట్టె ఎగ్జాము కుచ్చ మీలాన్
ఇయ్యా
ఉడకబెట్టిన నాకు ఉడకబెట్టింది దానికంటే కాల్చినది బా బాగుండింది నిన్న
నా ఉంది దాంట్లో
అన్నీ నీకు జప్తుంటారు బా
నేను మర్చిపోయి నీ తో మాట్లాడుతున్నా ఇప్పుడు స్రవంతి వాళ్ నాన్న మా పెద్ద ఇటోస్ తే గుర్తొచ్చింది
ఆ ఆ
నువ్ రాకపోయుంటే దాన్ని మర్చిపోయి ఉంటా నేను చెప్మ
చెప్పాలమ్మా ఏంది చేసే చేసేసినావు కదా వంట
అన్నం వించేసి వొచ్చ పోయి నయ్యాల
ఆ
హుమ్మ్
ఏం ఏం చేస్త సందమె
ఓ టీవి చూస్త ఏం చేస్తడు అంతకి మించి ఏం చేస్త తద్దకు
అన్న వర్క్ చేసుకుంటా ఉంటాడు
లేదు లేదు లేదు అ నేను ఎప్పుడెప్పుడు మీ పక్కపో ప్రణం రప్ చూసి నింది
ఆ
నే స్నానానికి టవర్ ఎత్తుకొని పోగానే ఆ అదే స్నానానికి టవర్ ఎత్కొని పోగానే పిలిచినట్టుంది నేను మళ్ళీ ట్రివర్స్ ఇంకో గొందుల్లో నుంచి వచ్చా వచ్చేసరికి పిలిచి వాళ్ళకి కొబ్బిరచ్చులు ఉప్పు చెక్కలు చెనగ్ ముద్దలు అని చెప్పి చెప్తనడి కూతురు పిల్రాలికి కా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పిల్లకాయలకి మీ అన్న దగ్గర మా పెద్ద మామయ్య అసలు మామయ్య వస్తాడు కదా ఇలా ఆయనా ఆయన వచ్చిన ఇప్పుడు కూడా మీ మా మీ అన్నగా చెప్తారు అప్పుడు కూడా ఆయన ఉన్నాడు కదా నువ్వు విందుకు తెస్తున్నావుని అను ఎందుకంటే పిల్లకాయలు ఎవరు పిల్లకాయలనా ఒకటే హలో ఉన్నారా ఎవరైనా
ఆ అ ఎంత ప్ర
హలో ఆ ఏం సైలెంట్ అయిపోయావా హలో హలో
హలో
ఆ ఏ సైలెంట్ అయిపోతున్నావు వినిపిస్తుందా
నాకు వినిపిస్తుంది నీకే వినిపిస్తుందా లేదా ఆ
సయిపోతందంటున్నా
అర్తంగాలే
సైలెంట్ అయిపోయావేమి అన్నా
నాకు నీ వాయిస్ నాకు వినిపించట్లే నేను హలో హలో అం
నేను అదే అ అంటన్నా
ఆ
ఆ
ఉ
నేను ఉన్నప్పుడు చెప్ ప్పదు పిల్లకాయలకి పిల్లకాయల వరకు ఎవరు తెచ్చినా కానీ వాళ్ళ పిల్లకాయలని ఒకటే కదా రేపు మాకు పుట్టిన అంతే కదాన్న నా మైండ్ సెట్ తో నేను వాళ్ళకి ఎంత తేచ్చపెడుతున్నా నేనేమి అన్నా అసలు కాని నేన్ లేనపు అప్పుడే చెప్ తది
అదే ఏందది నువ్వు చెప్పచ్చు కదా మొహం మీ నేను ఉన్నప్పుడు ఒకళ నేను లేనప్పుడు ఒకళ ఎందుకు ఓ నామ్
నేను మీ అన్న నేను మీ అన్నతోనే అనున్నా నేను లేనప్పుడే మాట్లాడతా వాళ్ చెల్లి కూడా నేను లేనప్పుడే మాట్లాడుతది మీ అన్నతో
ఆ
నేను దాన్ని అబ్జర్వ్ చేసి అడిగ నేను లేనప్పు మాట్లా వీళ్ళు నేను అంత కందని అయిపోయాను అని చెప్పి అడిగ ఈ రోజు చూస్తే పిల్లాక తినేదానికి అంత కూడా నేన అట్టు పోగానే చెప్పింది ఆమె ఇంట్లోకి వచ్చి చాలాసేపు అవుతుంది నేన అట్టు పోగానే చెప్పింది నేను ఉన్నప్పుడు చెప్ప ఏమ అంటున్నాను వాళ్ళు తెచ్చిపెడుతుంటే తెచ్చిపెట్ చెప్తున్నా నేను ఏమన్నా అంటున్నా అసల ఏం చేస్తున్నాను నేను ఈ ఇంట్లో చెప్తునుంది సరే నేను తిరుకొచ్చిన సంగతి ఆమె తెలీదు మళ్ళీ నేను నాకు మీ అన్నా నేను బయటికి పోతున్నాన అని చెప్ ప్పుడానికి సందులోకి వచ్చి వాటా ఇంట్లో ఉన్నాను నేను సందులోకి వచ్చి బయటికి పోతున్నాను అన్నాడు సరే అని చెప్పి వదిలేస్త పొద్దుటికి అంబల కాయమనాడు రాగి పిండి లేదు అది చూద్దాం అని దబ్బదబా వచ్చ అప్పటి మళ్ళీ అక్కడికి వచ్చే ఏదో చెప్తా ఉంది నేను ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు కదా నేను ఉన్నప్పుడు ఏదన్నా తినొచ్చు కదా నేను ఏం అన్న కాదు అంటున్న
ఆ
ఆట చేస్తుంది ఆమె ఉమ్ నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు ఏం మాట్లాడడం లేదే ఆ ఏంది ఆ ఏదో చేస్తునాటు ఉన్నావు అంటూనా
వేరే వేర అక్క ఫోన్ చేస్ వస్తుంది దీంట్లో డైరెక్ట్గా మెసేజ్ చేసింది నేను రిప్లై ఇచ్చే వరకన్నా ఉండాలా కదా ఉండకుండా ఫోన్ చేసేసి
ఆ
ఆ మెసేజ్ జూలే నేను ఆ అక్క అప్పుడుకి ఉండాలి కదా
బైటనా మన ఇక్కడనా
మా ఇంటి దగ్గర అక్క ఇక ఏం పన్లేద ని నిమిషా పోదాయ
ఇప్పుడు తనే ఒకటి వేస్ట్ కదా
ఆ అ
ఒక కాల్ వేస్ట్ కదా అంటున్నా
ఆ నేను చూలే మెసేజ్ పెట్టింది సర్లే చూద్దాం లే అనేసి సున్నా డైరెక్ట్ ఫోన్ చేసేసింది నార్మల్ కాల్ కూడా కాదు కార్యాలోనే చేసేసింది డైరెక్ట్
ఆటా చేస్తే ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసుకోవు
ఆ వస్తది కానీ ఆన్సర్ చేసి కుదరదు
ఆహా
ఆ ఇప్పుడు నేను నీతో మాట్లాడితే అక్క కాల్ లే అనుకో నాది బొద్ది. ఆ.
మెసేజ్ చేయసా రిప్లై ఇచ్చావా మరి.
ఇప్పుడు రిప్లై ఇచ్చిన్న.
చూసిందా.
ఓకే అంటా ఒక కాలు వే ఆ.
అయితే ఇప్పుడు.
పో అమ్మ నేను చెప్పిన అక్క నువ్వు డై డైరెక్ట్ గా ఫోన్ చేయద్దు నాకు మెసజ్ చే నేను రిప్లై ఇస్తేనే ఫోన్ చేయి నువ్వు అనేసి చెప్పున్నా.
ఇంతకుముందా
ఆ మొన్న ఫస్ట్ అక్క నాతో మాట్లాడింది నేను అక్కతో మాట్లాడు. న ఒక కాల్ పాపం ఓ. ఓ ఒక కాల్ అక్కదయింది ఇప్పుడు నా ఇప్పుడు రెండోసారి నా చేసింది ఇంకా రెండు కాల్సే కదా నాతో మాట్లాడగలదు. న నేన్ అక్క ఇది మా ఆ వల్ల
ఏ మళ్ళీ చేసే ఆప్షన్ ఉంద అనుకుంటానే.
అవునా. లేదు జీరో పడిపోయింది నాది. మొన్న లేమికి.
అంటే నేను ఎవరికి ఎవరికో చేసా నేను ఎవరికో చేసా అసలు రేటింగ్ కూడా రాలే నాకు. కు
ఆ నేను చెప్పింది అదే కదా నావి మూడో నాలుగో పోయినాయ్ .
ఎవరివి అహా.
హ్మ్
నా యన్ని బోలా గానీ, ఒ కసారి నందుకు చేసినప్పుడు ఒక వన్ సెకండ్ ఉండే. ఆ టూ సెకండ్స్ కి కట్ ట్ అయిపోయింది.
వాళ్ళు ఫో వాళ్ళు ఫోన్ చేస్తున్నారా నాకు సర్లే ఏమ్మే చెప్పండి అంటే. నువ్వు నీకు ఇంకా కాల్స్ పెండింగ్ ఉంటే మేము ఒకరికి చెప్తాము. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు అంట. తె తెలుసు తెలుస్. వాళ్ళే పీజీలో ఉన్నోళ్ళు.
అహ
ఇప్పుడు ఆ అట్ట చేసుకున్నారా? వాళ్ళు ఎవరో గూడా నాకు తెలియదు మే నేను ఎట్లా మాట్లాడతాను. మీరంటే ఏదో ఒకటి మాట్లాడతాము కాలేజ్ ఇట్లా అట్లానేసి ఎవరు తెలియని వాళ్ళతో ఎట్లా మాట్లాడేది.
ఆ
అనేసి అన్న ఔన్లే వాళ్ళతో రూమ్ లో వాళ్ళు ఓప్ యావ్ ఆ యాప్ ఓపెన్ చేసుకున్నారు చేస్తావా అని నెంబర్ ఇస్తాము అంటా.
సుహిత సుహిత నాగ్గూడ అదే చెప్పింది. మా అక్కతో ఇంకొకరితో నెంబర్ ఇస్తాను మాట్లాడు అని వాళ్ళతో వీల్తో గాదు మనోళ్లతో మాట్లాడమన్ తావ చెప్పు మాట్లాడతాను.
ఆ ఎవరు ఒకసారి లెప్పినం ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటాం గదా
ఆ కాలేజీ విషయాలయినా గాని మాట్లాడతాం గదా.
ఎవరితోనో మాట్లాడమన్ అంటే ఎట్టా?
ఊమ్
ఉమ్
ఇంకేమి?
ఇంకేం లే సర్లే అక్కతో మాట్లాడేసి నేను మళ్ళీ నీకు చేస్తా నువ్వు నాకు చేస్తే సరిపోతుందబ్
ఆ సరే టైం కూడా అయ్యంది లే పో